హలో హు బాగున్నా ఫాస్టింగ్ ఉండన్నా
హ్మ్ బాగున్నారు ఏం చేస్తున్నారు తిన్నారా
హ్మ్ తిన్నాం
హ్మ్ ఏం చేసినారు
ఉ పప్పు అన్నా
ఉహు
ఉ
ఏం ఇంకా ఇంకా
మామిడి కాయ పప్పు చేసింది
అ
తిన్నాం
మీరు ఏం చేసినారు కర్రీ
కాకరకాయ తాలింపు అన్నం మాడికాయ కారము పెరుగు చట్నీ ఉ
ఉన్న
ఉమ్ చెప్పాల రేపు పండుగ ఏం చేస్తున్నారు ఉహు ఊ
టైం లేక చేయలా
ఆ
ఉ
ఆ రేపు శ్రీరామనవమి పండగ ఎట్లా చేస్తున్నారో మరి
ఐ రేపు గుడికి పోతం
ఆ
ఆ దగ్గర్లోనే ఉంది గుడి రేపు సీతారాముల కళ్యాణం వస్తారా
ఉ అవును
ఉ అంతా రెడీ చేసాము గుడి కాడ అంత డెకరేషన్ చేసి స్టేజ్ వేసినారు కళ్యాణానికి
హ్మ
పోగున్నా రేపొద్దున్న రేపు పొద్దున అంత పని చేసు కొని పూజ చేసుకొని
హమ్
అట్ల పోతిమి
ఆ
భోజనాలు కూడా ఏర్పాటు చేసినం
అన్నదానం అన్నప్రసాదం పెడతారా
ఉమ్ అదే కళ్యాణం చేస్తే భోజనాలు పెట్టిస్తారు కదా
ఉమ్
హమ్ నువ్వు
నేను గుడికి పోయేదేం లేదుగా
ఉమ్మ్
ఉమ్
హమ్
మాముూలుగా ఇంట్లోనే ఇంకా
ఉహు
ఉ
రేపు వడపప్పు పానకం ఉ చేస్తారు
అవును ఉ స్వామి కి అవే ఇష్టమైనవి
ఉ అంతా దామ్మడి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పోస్తారు పానకాలు
ఆ ఆడనే కాదు ఎడ అయిన బోస్తారు
ఉ ఉ ఎక్కడైనా అంతే
ఉ
ఉ హ అందులో ఇప్పుడు మే ఎండాకాలం కావటి ఈ మజ్జిగా అని ఇంకా ఏ ఓటి పోస్తానే ఉంటారు
ఆ అవును
ఉ గుడికొస్తానండార్ కదా అనీ
ఉమ్ హు
ఉమ్
చి చి అంటే అంటే రాముడి గుడి అనే కాద్ ఎక్కడనా అమ్మవారి గుడి ఉన్నా గాని అక్కడ కూడా వడపప్పు పనకం పప్పు పోస్తా ఉంటారు పొద్దు నీ నుండి సాయంత్రం వరకు క్కు చేస్తనే ఉంటారు
ఉమ్ శ్రీరామనవమి వటి పెడతారంటా ఆ ప్రసాదాలు
ఉ
ఉ రాత్రికి అయితే మళ్ళీ భజన అన్ని ఉన్నాయంట
ఆ భజన అంటేనే రాత్రి చూస్తేనే భజన బాగుంటుంది మార్నింగ్ పొద్దున కన్నా పొద్దున కళ్యాణము రాత్రి భజన
ఉ అవునా
పూజ అంత అయిపోతేనే ఈ టైనికి సో చేస్తా ఉంటారు భజన
ఇంగ చెక్క భజన ఎం కాదు
ఉమ్ చెక్క భజన కాదు అదే తళల్ భజన చే చెక్క భజన ఎట్ల ఉంటది ఎవర్నో పెట్టింటే పె పెట్టొచ్చు
అదే డ్యాన్స్ వేస్తారు కదబ్బా డాన్స్ లాగ వేస్తారు అదే కోలాటం అట్లా
మంది పిలుచుకుం చెపియొచ్చు లేదంటే మా తాళాల భోజనం మాత్రం కంపల్సరీ ఉంటది
ఉమ్
అది మాత్రం పడగాదు కదా మాట్లాడుకొని పిలుచుకోవాలనుకుంటే పిలుచుకోవచ్చు చేస్తార అనీకొని అంటే పండుగ రోజు అందరు బాగుంటారు కదా అందరు చూస్తారు వచ్చి మేలు కూడమ్ భజన చేసే నా అక్కడ గుడి దగ్గరనే మేల్కొని ఉంటారు కదా చూడడానికైనా వచ్చి నందుకు
క్కడ మేల్కుంటారు అంతా పన్నులు పోయ ఇచ్చిన అంటే ఇంకా ఉమ్ యాడ మైల్కండారు రాత్రంతా
రాత్ర అంత న కాదు న చేసే వరకు ఉంటారు మేల్ కుని నీకు ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే నా ఎంతసే మేల్కుండరు ఏం లేదంటే ఎవరు రారు పడుకంటరంద ఏదన్న ప్రోగ్రాం జరుగుతుంది అన్నాగాన్నా వచ్చి చూస్తారు అది జరిగేంత వరకు
ఉ
ఏం లేదు ఒత్తగా పోయి ఉండాలంటే ఎవరు ఉండలేరు తక్కువ పోవాలంటే నట
అవును అ మామిడికాయ పులిహోర చేస్తావా నువ్వు?
ఆహ, చేయలేదుక్క ఎప్పుడు
ఆ వే చేస్తాం మామిడికాయ పలిహోర
చింతపండుది కూడా నార్మల్ గా నిమ్మరసంతోనే చేసేది
అవునులే
చింతపడుతో చేస్తారు మామిడి ల చేస్తారు అవెట్ల చేస్తావు మామిడికాయతో?
అంటే మామిడికాయ తురిమేసి నిమకాయ ప్లేస్ లో మామిడికాయ ఏస్ అంతే
ఉహు ఉ
చిత్రానం ఎట్ల చేస్తామో అట్ లా ఆ నిమ్మకాయి బదులు ఈ మామిడికాయ ఎత్తరు మీందే అంత ఏసి
ఈ సన్నగా తుర్మ్ కొన్ని వె కొండ పడితే
బాగుంటుంది
మ్
సేమ్ అట్లే
హ్
ఇంకా పల్లీలు అవన్నీ బా కొన్ని ఎక్కో వేస్కుంటే డ్రై ఫ్రూట్
ఆ బాగుంటాయి. కరివేపాకు తిరువా ఆ తిరువాతి గింజలు ఎక్కువ వేస్కున అంటే అందులోనే ఒట్టిమి ఒట్టిమిర్చి గుడా వేస్కున్నా
మ్ అవునా
దానికి తిరువాత బాగుండాలి.
అవున
ఈ పులిహోరకు బాగుంటేనే టేస్ట్ వస్తది మీకు కరివేపాకు పప్పులు అన్ని తిరువాత గింజలు ఇవన్నీ ఒట్టిమి చీ ఎందుకు వేయించినామంటే
ఆ
హ్
మ్యూజిక్ నువ్వేమో
మ్ చెప్పాలి
ఉంటా
మ్ స మిరియాలు పాయ్ పని అంతా చేసుకున్నారా మరి
ఏం చేయలే పొద్దున్న లేసి అంత క్లీన్ చేస్కోవాల
ఆ ఉ
సరేలే అయితే ఉంటా
సరే